ఏం చేస్తన్నావ్ రా
ఏం లేదు
కూర్చున్నావా తిన్నవా
ఆ తిన్నం
ఏం కూర
ఇవాళ ఎగ్స్ టమాటా
స ఎగ్సా
ఆహా
టమాట ఎగ్గా
ఆ
ఆ
తిన్నరా మీరు
తిన్నాం
హు
తిన్నం తిన్నం
హుమ్ అదే ఏం చేస్తున్నారు అని చేసినా
ఆ ఏం లేదు ఉట్టిగనే చేస్తానా నేను ఇగ చానా రోజులు అయింది కదా అని చేస్తానా మంచిగా ఉన్నారా మరి ఎట్లున్నారు ఏం కత అని చేస్తానా
బానే ఉన్నాం మీరు బాగుండ్రా
బాగున్నాం రా ఎగ్స్ టమాటా ఏ నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం వండుతావ్
టైం ఎట్లుంటదొ వంట
ఆ
టైమ్ నీ బట్టి వండుతా వండాలనిపిస్తే
అంగడి కెల్లవా
ఆ వెళ్ళలి రెడీ అవుతా
అంతేనా
హు
ఏం తెస్తావు మరి
వెజిటేబుల్స్ తెచ్చుకుంటే మంచిగా ఫ్రెష్ గుంటే ఏది నచ్చితే అది తీసుకొచ్చుకుందాం అని చూస్తున్నా
ఆహా
హూ మీరేం చేస్తారు
నేను ములక్కాడలు తెస్తా ఏ వర్షం పడతంది కదా కొంచెం ఆకుకూరలు ఎక్కువద్దుగాని కొంచెం పాలక్ కూర తీసుకొస్త ములక్కాడలు పాలకూర టమాటా పచ్చిమిర్చి ఎవర్లేక వీటిలో ఏమన్నా త్త తెచ్చుకోవాలి కూరగాయలు ఇంక గోరుచిక్కుడు ఇట్లా మేమన్నా తెచ్చుకుందాం మంచి అని
ఒక్కసారి తెచ్చినేయి అదే ఒక్కసారి తెచ్చినేయి దే కొను ఉండాలరి
అదే అదే ఒక వారం తెచ్చిన ఒక వారం దేను పోయిన వారం ఏమి తెచ్చిిన అంటే టమాటా పచ్చిమిర్చి బెండకాయ కాకరకాయ సోరకాయ ములక్కడలు ఆ ఇంకేంటది గోంగూరా ఆ మన తోటకూర తీసుకొచ్చిన మస్తు ఉన్నాయి రా తోటకూరైతే సూపర్ ఉంది కరీ
మేము అది చేస్తాం అనుకుంటాను ఈ చినుకులు పడుతే ఆకురాలు తినొద్దు తెలుసా
కానీ మస్తు ఉన్నది పోయినా సరీ అది తోట కూూర ఎక్సలెంట్ ఉన్నది
అయి తినొద్దంట ఇంకా వాటి వల్ల కొంచెం హెల్తు పాడైతదని అంటారు
ఎప్పుడు హెల్త్ పాడు కాదు కానీ హెల్త్ పాడ అనేది కాదు కాని మోషన్స్ అయితే అనేసి అంటారు అంతే
ఆ అదే మేమేమో పునగంటి కర్రీ తెచ్చుకున్నాం మాకు పూణగంటకు పోయిన వీక్ తెచ్చుకున్నాం
ఉహు వస్తుందా
ఇంకా పప్పులో బాగా వేస్తది శనగపప్పు సో ఇప్పుడు ఆకుకూరల సీజన్ కదా అంతే కాని ఏదో కూరా అమ్ముతే అడ కొంచెం ఉంటే తీసుకొచ్చినం
అరే పోయిన సారీ జూతే దొర్కాలదురా
ఈసారి వస్తుందో రాదో తెలియదు మరి అయితే బాగుంట
ఉమ్
పడింది ఒకసారి చాలా సార్లు పడింది అదే అలవాటు అయింది మాకు కూడా
పెసరపప్పు వేసినా బాగుంటది దాంట్ల శనగపప్పు వేసినా మస్తుంటది
ఒక అండి మా అక్క అదే చెప్తది వండుకో అవు మంచిది అవి హెల్త్ కి అని అంటది కాని అది ఏడు వస్తది రాట్లే వస్తే తెచ్చుకుందమని చూస్తానం మళ్ళీ
ఒకసరీ అన్మకొండ వెళ్ళినప్పుడు పటుకొచ్చినా
ఉ
మస్తున్నది రెండు సార్లు వండినా అబ్బా
ఉమ్
అసలు ఒకరికి ఏయడానికి ఇష్టం అనిపియదనుకో అంత బాగుంటది కూర ఊ మనమే తినాలె వాళ్ళకి ఎందుకులే అన్నట్ అనిపిస్తది అ అంటే అన్ త బావుంటది టేస్ట్
అంటే రైస్ లో బావుంటదా చపాతి లో బావుంటదా
ఇట్లా బావుంటది చపాతీ లో బావుంటది మస్తుంటది ఎట్లా తిన్నా సూపర్ ఉంటది ఊ చాలా బావుంటది
అవునా
నువ్ కొబ్బరి పచ్చడి గిట్లా జేసినావా
చెయలే చేయలే చేస్తా ఎక్కడ ఇగ నవరాత్రులు వస్తే ఇగ పూజలు వ్రాతాలు అవి ఉంటాయి గదా అప్పుడైతే డైలీ కొట్లు ఉంటది గదా కొబ్బరికాయలు అప్పుడు దొరుకుతాయి ఇప్పుడు ఏం గొట్టలేదు అందుకే పచ్చడా
కొబ్బరి ముక్కలు ఉన్నాయి మరి పచ్చడి జేత్తావా
ఊ చేస్తాలే
కరివేపాకు కొబ్బరి ముక్కలు
పంపించండి
ఉన్నాయ్ పంపిస్తా సెయ్
ఆహా
ఆ వాన ఉన్నది చేస్తానంటే ఇస్తా
ఊ
చేస్తానంటే పంపిస్తా అంటున్నా
ఆ సరే పంపించు
కన్ఫామ్ గా పంపిస్తా
ఆ పంపించు
ఊ
లడ్డూలు జేసినవా ఈ మధ్యల
చేయలే చేయలే మొన్న జేసినవే ఇయి మల్ల చేయాలె
చేయలేదా
ఇప్పుడు చేయలే ఇగ ఒక రెండు కేజీలు ఊ బియ్యం పిండి పట్టించి కొంచెం సరవపిండి ఇట్లా పెట్టుకుందామని చూస్తానా
ఊ
పిండి లేదు అసలు నిండుకుంది పిండి నిండుకుంది ఆ ఇగ కొంచెం ఒక శనగపిండి ప్యాకెటు రెండు కేజీల బియ్యం పిండి ఒక రెండు కేజీల గోధుమ పిండి తీసుకొస్తే
ఊ
ఒక కేజీ ఆటుకులు వర్షం పడ్డప్పుడు ఏదో ఒ ఒకటి స్నాక్స్ జేసుకొని తినడానికి బాగ్ బావుంటది కదా
ఊ
శనగ ఆ శనగలు గూడా ఉన్నాయి కొంచెం అప్పుడో ఇప్పుడో వర్షం పడతాంటే
రోజు ఒక టిఫిన్ లాగా మార్నింగ్ టిఫిన్ లు ఈవినింగ్ స్నాక్స్ మధ్యాహ్నం రైస్ తిన్నట్
అవు అవు అట్లా
మంచిగుంటది
ఊ
ఇగ అట్లా జేసుకునే వాళ్ళయితే బాగా రిచ్ వాళ్ళయితే జేసుకుంటారు
ఉమ్
మిడిల్ క్లాస్ వాళ్ల ఏదిన్నా దరకవు తిందామన్నా దరకవు ఏమన్న ఏద్దామన్నా దరకవు
అంతే కదా ఈ మన మిడిల్ క్లాసు లో బతుకులు అట్లుంటాయి
అట్లే ఉంటాయి మరి ఏం చేద్దాం ఎప్పటికి ఒకలాగ ఉంటామా మంచి రోజులు వస్తాయి మనకి కూడా ఉమ్
అంతే వర్షం పడుతుంది మరి సంతక వెళ్దాము అని
వెళ్ళా మళ లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం లేట్ చేస్తే వర్షం బాగా పడుతుది కరెంట్ పోతుంది మనకి కూరగాయలు కూడా ఏమి కనిపించవు ఆగమాగం ఉంటది ఇప్పుడు వర్షం వర్షాకాలం కదా
ఉమ్ అదే ప్రిపేర్ అయితాను ఇక రెడీ రెడీ కావడం ఏమేం దేవాలా అని ప్లాన్ చేసుకుంటున్నా
ఆ అక్కడ చూసినకతే కొనుక్కోండి ప్లానింగ్ ఏముంటాది మనం పట్కపోతే మనం ఒకవేళ అనుకొని అది తీసుకుందాం ఇది తీసుకున్నా
నాకు మంచిగా గ్రీన్ ఇష్యూ కనబడడియి తెచ్చుకోవాలనిపించది
ఉమ్ వెళ్ళి వెతికి తెచ్చుకోండి
ఉమ్ ఈసారి బీరకాయ తెచ్చుకోవాలి ఇంకా అదే అట్లా అదొకటి ఇదొకటి మంచిగా తెర్చుకోవాలి
ఉమ్
అ
క్యాప్సికం కూడా బానే ఉంటది క్యాప్సిక
ఆ క్యాప్సికమ్ తెచ్చిన పోయినా సరే బజ్జీలు వేయడానికి అని చెప్పాలె క్యాప్సికం బజ్జీ అది బీట్రూట్ నూ క్యారెట్ కూడా తెచ్చినా పోయిన సారి
ఉమ్ బానే ఉంటాయి కొంతమంది క్యారెట్ కర్రీ వండుకుంటారు తీయగా ఉంటది అంటారు కానీ కారం వేస్తే మంచిగా ఉంటుదంటా
మస్తుంటాయి రోటీకి
అవునాటా
ఉమ్ రోటికి బాగుంటది కాకపోతే తియే ఉంటదని కొంచెం దాన్ని ఇష్టపడరు కానీ మంచిది అది కంటికి విటమిన్ ఏ ఉంటది కదా అందులో
ఆ మరీ ఆగకూరలో కూడాంటాయి కదా పాలకూరులో కూడా ఉంటాయి
ఆకుకూరలలా అది కాదు ఉండేది
పాలకూరలు ఉంటా యండగా విటమిన్ ఏ
బి విటమినొ ఏదో ఉంటదని తెలుసు ఏదో కాని ఏ ఉంటది కొంచెము గోంగూరలు అయితే కే ఉంటది పాలకూరలు ఉంటది ఆ కరెక్టే ఉంటు తయ్ ఐరన్ ఉంటదిరా మన తోటకూరలా
ఉమ్
గోంగూరలో కూడా ఐరన్ ఫుల్లు ఉంటది
ఆ ఇప్పుడు బాగా వస్తాయి
మునగాకు గోంగూర వీటిలలో ఐరన్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం అవి ఎక్కువ తీసుకోవాలనేసి చెప్తారు
హుమ్
అదినాలే కొంచెం లిమిట్గా అయినా దినాలే వర్షాకాలం అనుకుంటా
తీసుకోవాలి కొంచెం జాగ్రత్తలు బాగా తీసుకోవాలి
ఆ మంచి ఉంటాది కాబట్టి ఇంకా
ఊమ్
పోవాలె
మ్
ఇంకా మునగాకే దొరకట్లేదు అసలుగ వాళ్ కాడ ఉన్నది గాని
వర్షాలు పడుతుంటే ఈజీగా ఏనుకుంటాయి కదా పెట్టండి మునగాకు చెట్లు మునగాకు చెట్లు
గాడా ఉన్నది ఆకు కొసుకొద్దామంటే కిందంత మట్ బురద ఉన్నది అమ్మో అదంతా పడుతుది కావచ్చు అనిగా భయ అయింది ఎట్లా దిగడానికి లేదు అక్కడ
మ్ కర్ర తోడు కోయండి
ఆ కింద రాలతయ్
మ్ హు మ్
రాళ్ళ కింద పడుతది కదా అనేసి
నేనా
మ్
మీరు టీ తాగి రడీ కాండి వెెళ్ళ పోన్ చేసి చెప్పండి మాకు చెప్తే మేము కూడా వస్తాం
పోయెటప్పుడు చెప్తలే ముందే చెప్తే ఇంకేందుకె ఇక ఇప్పుడు చెప్తాను కదా రెడీగా ఇక టీ పెట్టుకొని కొంచెం తాగేసి ఎళ్ళిపోవాలి ఇగ బాగానేై అయితే వర్షం పడితే అంత పిచ్చి పిచ్చి గ ఉంటాయి కూరగాయలు సరిగా దొరకవు అంటే ఇగ ఉండరు కదా వాళ్ళు కూడా ఎల్ వాళ్ళు కూడా ఎళ్ళిపోతారు కదా రా వాన పడతాంది అనేసి హలో ఉమ్ ఆ
ఏంటిదిరా సరె
హలో
ఉమ్
మ్ రడీ గారా మరి కొంచెం టీ తాగి వెళ్తా